ఆ ఆ హాయ్ అక్క
చెప్పు ఏంటి అవును మం డి మీ మీరు బతుకమ్మ చాలా సెలబ్రేషన్ జరుపుకుంటారు కదా మంచిగా
ఆ అవును అక్క
టే మీరు పెడుతారా బతుకమ్మని ఇంట్లో నుంచి
ఆ ఇంట్లో నుంచి వెళ్లే పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మని రెడీ చేసి మేమ్ రె డీ అయి చెరువు కట్టుకాడకి తీసుకెళ్ళి ఆడుకుంటాం
అవునా అంటే మీ దాంట్లో ఏంటంటే ఇప్పుడు అవి అవి ఏదో సత్తులు చేస్తారు కదా
హు హు
ఆ అదివేల ఆ నాకు చాలాయ్ ఇష్టము తెలుసా మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొస్తే ఫస్ట్ నేనే నాకు చాలా ఇష్టం అని నాకు పంపిస్తారు అన్నమాట అంటే అవి ఎలా ప్రిపేర్ చేస్తారు నాకు ఎప్పుడు ట్రై చేసిన రాలేదు
అవును హలో ఇంగా ఏం లేదురా ఇప్పుడు పల్లీలు ఉంటాయా ఒక్క కేజీ కేజీకి హాఫ్ కేజీ చక్కెర కలపాలి పల్లీలను తీసుకచ్చి హాఫ్ కేజీ ఉ హ వాటి నే పల్లీలనే ఏం చేయాలి ఫస్ట్ పెన్నం మీద వేయించుకోవాలి మంచిగా
ఉ
కడుకాపో ఆ వేయించుకున్న తర్వాతకి పొట్టు మొత్తం రాల్పాలే
ఆ
ఏం లేకుండా పల్లీలకు పొట్టు ఉంటది కదా అది అంత తీసు తేయాలే మంచిగా తీసేసి చల్లారినంకా షుగర్ ఉన్న పల్లీలు మిక్సీలో వేస్తే అయిపోతది
అవునా అంటే పల్లీలది ఒకటేనా మీరు అవి కూడా చేస్తారు కదా ఏమం టారు ఆ మక్కెను
తోటి ఆ బియ్యం పిండి తోటి అవన్నీ వేస్తారు కవచ్చు నేను ఎప్పుడు వేయాలే నాకు మమ్మీ కూడా మాకు అట్లాంటివి ఎప్పుడు ఎయ్యాలే మ్మ్ నాకు దాని గురించి ఐడియా లేదు
మరి ఇప్పుడు ఉగాది వస్తుంది కదా
ఆ అవును ఉగాదికి కూడా ఉగాది ఈ ఫస్ట్ అన్నీ పిండుకుంటారు పొద్దున్నే మళ్ళీ స్నానాలు ఉగాది ఏ పూజ చేయాలన్న స్నానాలు ఫస్ట్ ఇల్లు కిలినింగ్
అమ్మో చాలా మీ దాంట్లో అసలు రోజు ఇల్లు క్లీనింగ్ అనేది మ్మ్ చాలా నీటిగా ఉంచుకుంటారు కావచ్చు కదా
అవును అ అన్ని క్లీన్ చేయాలి ఫస్ట్ తర్వాత స్నానాలు
మ్మ్
తర్వాత మామిడి తోరణాల మామిడి చెట్ తెలుసు కదా అ వాటి ఆకులు ఇంటికి దర్వాజుల కుట్టుకోవాలి నిన్ దర్వాజా కుట్టుకోవాలే
మ్మ్ పూవ్వులు బంతి పూలు మామిడి ఆకులు
ఉ ఈ ఉగాదికి అట్లా ఎక్కువ బంత్ పూలు ఏం పెట్టుకోము కదా దసరాకు అయితే కంపల్సరీ పెట్టుకున్నాం ఉగాదికి ఇష్టం అది ఆప్షన్ అంటాది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు
అయితే మరి ఉగాదికి భక్ష్యాలు చేస్తారు కదా
అవును రా చేస్తారు రా
అవీ ఎంతో ట్రై చేసిన ఆ భక్షాలు మాత్రం అంటే బాగుంటాయి తినడానికి టెస్టీ టెస్టీగా బాగుంటాయి అది వేడి వేడి బాగుంటాయి నేను ఏం చేస్తా బయట నుంచి తెప్ప్ తెప్పించుకుంటా అవి వచ్చేసరికి ఇంటికి వచ్చే చల్లగా అవుతాయి అవి మంచిగా ఉండవు అట్లా ఇంట్లో ప్రిపేర్ చేద్దామంటే ఆ పప్పు సగం ఉడుకుద్ది సగం ఉడకదు అందులో చెక్ చెక్కెర ఎక్కువ అవుతాది అది లూజ్ లూజ్ గా అవుతాది అసలే కుదరదు తెలుసా
ఉహు హూ
అవి భక్షాలు అనేవి నాకు చాలా ఇష్టం అన్నమాట భక్షాలు ఆ స్వీట్ ఐస్ స్వీట్ ఐటమ్స్ లో ఇవి చాలా ఇష్టం
మేము ఇప్పుడు భక్షలు అదేంటి అది చెక్కర వాడం రా బెల్లం బెల్లం
ఆ కొందరు బెల్లం కొందరు చక్కెర కూడా వాడతారు కదా
మ్మ్ కొంతమంది చక్కెర కూడా వాడతారు కాని నేను ఎప్పుడు చక్కెర వాడలే బెళ్ళమే
అంటే బెల్లం ఎంత క్వాంటిటీ తీసుకుంటారు అంటే పప్పులో ఒక కేజీ పప్పులో ఎంత ఎంత క్వాంటిటీ తీసుకుంటారు
హాఫ్ కేజీ కావచ్చు అంటే మాఅత్తమ్మ ఎస్తాది నాకు నేను కొంచెం హెల్ప్ చేస్తా అన్నట్టు
అవునా ఓకే ఓకే ఇయ్య ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇద ఇలయినే చేసుకుంటారులే మనకు రావాలంటేనే టైం పడుతాది
అవున
మ్మ్ ఏంటి మరి ఇప్పుడు ఉగాది వస్తుంది కదా మరి అన్ని దాంట్లో పులుపు మామిడికాయలు అవుతానే ఉన్నాయి
ఉ ఏంటిది రా
పచ్చడి చేస్తారా మీరు
ఆ చేస్తాం అన్ని ఆ దాంట్లో అన్ని చింతపండు బెల్లం వేపాకు వేప పువ్వు మామిడికాయలు
అవునా
ఉ ఉప్పు కారం అన్నీ ఎయ్యాలేమ్మ ఊ కలిపి దేవుని దగ్గర పెట్టడమే ఉ
ఆ
ఉ పెట్టిన తర్వాత త్రీ తాగడమే కాని ఫస్ట్ దేవుని దగ్గర పెట్టాలి
ఉహు అంటే ఏదైనా పూజ అలా ఏమన్నా చే చేస్తార కావచ్చు
అంటే అలా ఏం లేదు జస్ట్ దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకుంటే కతం
అంతేనా ఎక్కువగా అయి వస్తది ఎక్కువగా ఎవరు చేసుకుంటారు ఉగాది అందరు చేసుకుంటారా నార్మల్ గా తో ఆథర్ క్యాస్ట్ అని ఈ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువగా చేసుకున్
ఏ అదేం లేదు ఉగాది అంటేనే ఫస్ట్ ఫస్ట్ తుపన్ పండుగ కాబట్టి అందరు వేసుకుంటారు
నిన్నటి చేసుకున్న కొత్త సంవత్సరంలో ఫస్ట్ పడుగ ఇదే మీ
ఊ అదే ఇదే అన్నట్టు అందుకే ది ఖచ్చితంగా అందరు చేసుకుంటారు ఈ పండుగ
అవునా
ఉ
మరి సంక్రాంతికి
సంక్రాంతికి కూడా ఉంటది త్రీ డేస్ కానీ ఏముంటది ముగ్గులు వేయడం ఉంటది బో ము ముగ్గులు వేసేయడం అప్పలు చేయడం ఉంటది ఇ కొంతమంది పిల్లలకు భోగి రోజు భోగి పండ్లు పోస్తారు
అవునా
ఊ కానీ మేమేమ లంబా మేము మా ఫ్యామిలీ అయితే మేము ఎప్పుడు పోయలే
ఆహా
నాకు అంత ఐడియా లేదు
కానీ మీ మ్యారేజెస్ భలే ఉంటాయి తెలుసా ఇద్దరు ఒక్క దగ్గర కూర్చొని మ్యారేజ్ చేసుకోవడం మా దాంట్లో ఎట్ల తెలుసా అక్కడ అబ్బాయి ఉంటే ఇక్క అమ్మాయి రూమ్ లో అమ్మాయి ఉంటది బయట అబ్బాయి ఉంటాడు అన్నమాట
మరి ఎట్లా ఎట్లా పెళ్లి చేసుకుంటారు మ మీరు అంటే పుస్తెలు మట్టెలు ఇట్లా ఏమి ఉండద మీకు
అత్తమ్మ వేస్తది అన్నమాట అత్తమ్మా పుస్తెలు ఎస్తది మట్టెలు తొడిగిస్తాది అబ్బాయికి ఓన్లీ సైన్ సంతకం పెడితే అబ్బాయి సన్ థకం పెట్టి పంపించి తర్వాత అమ్మాయి కి సంతకం పెట్టిన తర్వాత అమ్మాయి మెల్లో పుస్తెలున్న మట్టెలు త్తం వేస్తారన్నమాట అది ఆచారం మా దాంట్లో
అవునా ఒకటే డే లో అయిపోతాదా
ఆ వన్ డే లోనే అయిపోతాది
ఆహా
ఉ ఇప్పుడు మీ దాంట్లో ఉహ్మ్ త్రీ డేస్ మ్యారేజ్ ఎలా ఉంటదో ఫంక్షన్ రిసెప్షన్ హల్దీ ఫంక్షన్ రిసెప్షన్ పెళ్లి అనేసి మా దంట్లో కూడా మూడు
హ్మ హ్మ
బట్ ఏంటంటే ఆ ఇక మా దాంట్లో అబ్బాయి అమ్మాయి ఒక దగ్గర ఉండారన్నమాట
ఓహో మా దాంట్లో ఒక డిగర్నే ఉంటారు
అవును హ్మ్ మీ దాంట్లోనే బాంటాది చూసుకుంటూ మంచిగా హ్యాపీ పిగా ఫొటోస్ ది దిగొచ్చు లాస్ట్ కి మా దాంట్లో పెళ్ళయిన తర్వాత భోజనాలు చేసిన తర్వాత తీసుకొస్తార అనమాట అమ్మాయి దగ్గరికి తీసుకొచ్చి మ
హ్మ్మ్ అంటే ముందు
అలా ఇక ఇవాళ రేపు చూసుకుంట టున్నారు ఫస్ట్ లో చూపించుకునే వాళ్ళు కాదు మ్యారేజ్ డే మ్యారేజ్ లోనే చూపించ కుంట చూ చూసేవాళ్ళ అన్నమాట ఇక వాళ్ళలేవల అయినా వాళ్ళ ఇలా అయినా ఉండనివ్వు అమ్మ వాళ్ళు చూసిన తర్వాతనే
చేసుకునే వాళ్ళ మీ మరి మీ దాంట్లో లవ్ మ్యారేజెస్ ఇట్లా ఏమి లేవా ఇప్పుడు
ఇ నడుస్తున్నాయి నడుస్తున్నాయి రా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఉండే వాళ్ళు ఉంటున్నారు కానీ ఏ ఎక్కువగా ఏమి ఉండవు చాలా మంది చాలా మట్టుకు మాత్రం ఆ మ్యారేజ్ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధాలు చేసుకుంటారు
మీద అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా
ఏయ అరేంజ్ మ్యారేజ్ మాది మ నా మ్యారేజ్ టెన్ ఇయర్స్
అవునా ఇంకా హౌస్ వైఫ్ గానే ఉన్నారా మీరు
అంటే నేను జాబ్ చేసాను హ్మ్ జాబ్ ఒక నేను ఎయిట్ ఇయర్స్ చేశాను అది వర్క్ ఫ్రమ్ హోమే నాకు చేసింది ఏంటంటే ఆ నైట్ పూట జాబ్ సేసరికి నాకు ఇంకా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చాయి పిల్లని చూసుకోవడం అటు ఇంట్లో పని చూసుకోవడం హెల్త్ అస్సలు సెట్ అవ్వలేదు కొంచెం గ్యాప్ ఇచ్చాను వాడ వాడు తీసేసాడు
అయ్యో ఆహా
అలాయి కష్టమైంది తప్ప లేకపోతే నేన జాబ్ ఉండేది ఇప్పుడు ట్రై చేస్తున్నారా
హ్మ కానీ కష్టం వామ్మో హ్మ్ పిల్లల్ని చూసుకుంటూ
బట్ ఏంటంటే పాకెట్ మనీ ఒకట్ మనం ఇష్టమైనట్టు ఖర్చు పెట్టుకోవచ్చు అదొకటి ప్లస్ పాయింట్ మనకి ఈ అక్కడ హెల్త్ కూడా మంత్లీ ఒక టూ టైమ్స్ నేను హాస్పిటల్ల్కే వెళ్ళేదాన్ని
కొంత కూడా లేదు కరాబ్ అయితది
హ్మ మళ్ళీ పిల్లలు పిల్లలు నైట్ పూట చిన్నగా ఉండేటప్పుడు పడుకునే వాళ్ళు కాదు నిద్ర పోయ అంటే అదరు ఇట్లనే ఏడ్చేవాళ్ళు హ్మ్ అనేసరికి ఇంకా కష్టమే కదర
ఆ ఇప్పుడు కొంచెం బెటరు పిల్లలు స్ స్కూల్కి వెళ్తాంటే పని చేసుకోవచ్చు కానీ
ఆ చాలా అంటే చాలా బెటర్ అసలు ఇది చెప్పొద్దు బెటర్ అంటే చాలానే